హలో హలో
హలో
హలో బాగున్నరాండ్డి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదా అండి మీరు
అవ్నే మేం కూడా ఏం లేదండి కాలిగా ఉన్నాం భోజనం అయిందా అండి.
ఆ అయిందండి. మీరు తిన్నారా అండి
ఆ తినేసామండి. ఏం తిన్నారు మీరు ఏం స్పెషల్స్ చేసారు. మీ ఇంట్లో
ప్రోటీన్ రైస్ అండ్ రసం
అవ్నా అండి మీరు మేమా మేము జొన్న రొట్ట పప్పండి
ఏం తిన్నారు.
అదే జొన్న రొట్ట పప్పు తిన్నానండి.
అ య్యో
మీరు మీ లైఫ్లో మీకు ఫ్రెండ్స్ బాగున్నారా అండి అంటే మీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు.
కొంచం మంచి స్నేహితులే ఉన్నారు.
అవునా
మీ సైకిల్ లో ఎలాంటి వారు ఉన్నారు
ఆ నాకు కూడా మంచి వాళ్ళు ఉన్నారండి.
అవునా